హలో బాగు ఆ బాగున్నాను ఎలా ఉన్నారు మీరు
బానే ఉన్నాయి ఇ ఎండేళ్ళకి ఎలా ఉంటాం
ఏం చేస్తాం ఈ ఎండాకాలం వచ్చినప్పుడు తప్పదు ఎండలు చలికాలం వచ్చినప్పుడు చలి
వర్షాకాలం వర్షం
ఆ అప్పుడేమో ఆ బురదను తట్టుకోలేము
అబ్బో చికాకు
బురద తట్టుకోలేము కాదు మన దగ్గర మన ఇండియన్ సొసైటీ ఎలా ఉందం టె ఎప్పటికీ మారదు ఇది ఆ కాలువాలు బాగు చేసుకోరు
మారటం ఉండదు
ఆలోచన ఉండదు అందులో నుంచి అంత వాటర్ అంత పైకి రావాలి రోడ్ల మీదికి రావాల్సిందే
ఆ మరి ఇంకా మన దగ్గర నాయమే మరి సిటీస్ లో చూస్తే
ఆసల్ ఆ సిటీ ఎందుకు నేను హాస్టల్ లో ఉండగా ఖమ్మంలోనే
ఆ
అసలు కాలేజ్ కేళ్దామని బయటికి ఏళ్ళాలి అంటే బయటికి వెళ్తే మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా రోడ్డు మీదనే ఉండేది ఆ భయానికి కాలేజ్కి వెళ్ళాలన్నా కానీ చిరాకే వస్తది
అబ్బో మరి అసలు హైదరాబాద్ లో వర్షాకాలం ఉండడం కంటే ఏటన్న బావు వెళ్ళడం మంచి
ఆ అవును
గోరతిగోరం
ఆ ఎక్కడ కూడా ఉండేటట్టు లేదు అసలు హైడ్రాబాడు హైడ్రాబాడు ఏముంది ఎక్కడైనా అంతే ఉంది ఇగ అసలు ఎందుకు కొన్ని ఏరియాస్ అసలు మునిగిపోవట్లేదు అసలు వర్షాకాలం అంటేనే మునిగిపోతున్నాయి ఇళ్లన్నీ మునిగిపోయి ఇంకా ఇంతకి అసలు నేను ఎందుకు చేసాను ఆ
ఆ
నేను ఎందుకు చేసానంటే బట్టలు కొందాం అనుకుంటున్నా
అవునా
ఆ కానీ ఆన్లైన్ లో కొందామా ఓపిక లేదు ఈ ఎండకి బయటికి కేళ్ళడానికి
ఉమ్
మరి ఆన్లైన్ లో కొంటే బాగుంటాయా ఎల్లి కొనుక్కోవడమేనా అని ఆలోచిస్తున్నా ఏది చేస్తే పెట్టారు రేట్లు రేట్లు ఎక్కువ ఉంటాయేమో
ఆహా ఆన్లైన్ లో ఆన్లైన్ లో తక్కువే ఉంటాయి బయట కంటే కాపోతే బయట వాళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా మనం ఎలా కంపల్సరీ వీళ్ళు అడుగుతారనే ఎది ఫిఫ్టీ రూపీస్ ని ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ హండ్రెడ్ గాని ఐటి చెప్తారు సరే అమ్మ మీకోసం తగ్గిచ్చి ఇస్తున్నా అన్నట్టుగా అట్లా చెప్తారు
ఉమ్మ్
ఆ దీంట్లో ఏమో రీజన్
ఇంకా కొన్ని కొన్ని షాపుల్లో ఏంటి అసలు మనం తగ్గించడానికి కూడా ఛాన్స్ లేదు లేక అక్కడ కూడా కొన్ని షాపుల్లో అన్ని ఫిక్స్డ్ రేట్లు జిఎస్టీ అ అదంటారు ఇ అంటారు ఆ జిఎస్టి తీసేసార అంటారు
కాసమని ఒకడు పెట్టారు
ఉమ్మ్ ఈ చాలా ఏరియాలల్లో పెట్టినట్టున్నారు ఈ గజం అనేది నేను చాలా ఏరియాలలో విన్నా చాలా పెద్దది ఆ చాలా పెద్ద షాపింగ్ మాల్ అది ఇది అని విన్నా నేను
ఉమ్
ఉమ్ బట్టలు కూడా బానే ఉన్నాయి ఖజాము అంటే ఇలాంటి షాపింగ్ మాల్స్ కూడా చాలానే పెరిగాయి
షాపింగ్ మాల్స్ పెరిగాయి ఆన్లైన్ షాప్ పింగ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అంత మనుషులకి అంత అవైలబుల్ గా ఉన్నాయి
వాళ్ళు కూడా ఏ చేంటే ఆన్లైన్ లో కూడా అమ్మేస్తున్నారు మన వాళ్ళు చూపి చేసి ఆన్లైన్ లో కూడా అమ్ముతున్నారు పట్టు చీరల దగ్గర నుంచి
అంతే కదా అన్ని చూపియడము ఫొటోస్ పెట్టడం ఒక్కోసారి దాంట్లో కూడా డిసడ్వాంటేజెస్ ఉంటది ఏంటంటే మనం చూపించినట్టటు ఏం రాదఅక్కడ వాళ్ళు చూయించినట్టు ఉండదు ఇంటికి వస్తే ప్రోడక్ట్
ఉమ్ ఎందుకంటే నేను అట్లా కూడా తీసుకున్నా ఈ మధ్య ఆన్లైన్ లో కొన్ని తీసా అంటే ఆన్ ఈ యూట్యూబ్ లో చూసి తీసుకున్నాం తీసుకొని చ తీసుకున్న తర్వాతగానీ లే అక్కడ చూపించేటప్పుడు ప్రోడక్ట్ చాలా అసలు షైనింగ్ ఇంగా మంచిగా అనిపించింది అసలు తీరా అసలు దగ్గరకు వచ్చి చూస్తే అట్లా లేదు అది ఈ ప్రోడక్ట్ లో చాలా మార్పు ఉంది ఆ ఇగ మళ్ళీ రిటర్న్ పెట్టే సా కాబో ఆ ఆఫీస్ అయితే ఉంది రిటర్న్ పెట్టేస్తే డబ్బులు అయితే పడ్డాయ్
అందుకే ఒక్కోసారి క్యాష్ ఆన్ డెలివరీ చేయడం మంచిది
అది కూడా కరెక్ట్ ఏ ఆహా క్యాష్ ఆన్ డెలివరి అంటాం కానీ అది కూడా ఏమవుతుందంటే వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతున్
అలా కాదు ఇప్పుడు నువ్వు ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టావు ఫర్ ఎగ్జాంపుల్ ఒక శారీ పెట్టావు ఈరోజు అయితే మధ్యలో ఏమై దీను వేరే సారీ వేరే దగ్గర చూడటడం అట్ల క్యాన్సిల్ కొట్టేసుకోవచ్చు ఇప్పుడు ఆ శారీని ఆ క్యాన్సిల్ కొట్టొచ్చు అయితే ఇప్పుడు ముందే మనీ పే చేసాం అనుకోండి నీకు అమౌంట్ అయితే రీఫండ్ చేయరు కదా
అందరూ రీఫండ్ చేయట్ల అది
ఆ మరది అదొక డిసడ్వాంటేజ్
అంటే అన్నిీ టైంలలో కాదు కాని కొంతమంది కొన్ని సైట్లలో అంటే కొంతమంది ఏంటంటే మేము ఆమెకు నచ్చకపోతే తిరిగి ఇస్తే మేము తీసేసుకుంటామని కూడా చెప్తున్నారు కాకపోతే మనం తీసుకునేటప్పుడు ఆ వీడియో కూడా తీసి మాకు చూపియాలి మీరు ఎందుకంటే వాళ్ళక ఏంటంటే నమ్మకం ఉండదు వాళ్ళ కూడా వాళ్ళ మళ్ళీ అది ఇంకెవరో ఒకరు కొనుక్కుంటారు కదా
ఆ అలా కూడా జరుగుతది ఇప్పుడు మీషోలో చూస్తే బాగుంటాయి మీషోలో చిన్ చెన్నయ్
ఆ అవును తక్కువ రేట్లు కూడా
బట్టలే ఏమో కాని ఇంట్లో కావాల్సిన్ చిన్న చిన్న బాక్సెస్ గానీ అట్లాంటివి బాగున్నాయ్ మరి నేనైతే అయ్ నచ్చయి నాకు రీజనబుల్ కాస్ట్ కొస్తున్నయి
ఉమ్ నేను స్టార్టింగ్ మీషో ఏం చేసాన్ డౌన్లోడ్ జేసుకున్నా అంటే నేను గుడా అమ్మి పెట్టొచ్చన్నట్టు చేసా గనీ ఉమ్ నాకంతా అది చేయడానికి చాలా ఇది గూడ గావాలి మాట్లాడ్డానికి రావాలి అసలు ఆ అంత మాట్లాడగలిగే అంత ఆ టాకింగ్ పవరు ఇగ లాభం ఏంటి నష్టం ఏంటి అన్నీ మంచి అవగాహనుండాలి వాళ్ళకి ఇ బిసినెస్ చేసే టాలెంట్ ఉండాలి ఫస్ట్
అ
అందరూ జేయలేరు అసలు ఇగ నీ కేవలం నా వరకే తెప్పిచ్చుకున్నా ఏమైనా కావాలనుకుంటే
అ ఆన్లైన్ లో ఏంటంటే ఇంకా ఒక్కోసారి ఆన్లైన్ కూడా కుదరకపోవచ్చు ఒకోసారి మన మైండ్కి అలా అనిపిస్తది ఆఫ్లైన్ లో జేసుకో చ్చులే డైరెక్ట్ గెల్లీ అనిపిస్ ఒక్కోసారి కుదరదు కుదర్నప్పుడు హ ఆ అలా ఆ మన మైండ్ను బట్టి ఉంటది గని ఆన్లైన్ అయితే కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ చాలా బెస్ట్
ఉమ్
ఎందుకంటే కొన్ని కొన్నీ ఆ మీషోలో కనిపిచ్చేయి మీషోలో ఉన్నయి కనిపిచ్చేనయ్ నాకు బయట కనిపిచ్చట్లే ఒకలక్ కనిపిచ్చినా గనీ ఆ ఫ్యాన్సీ షాప్లో ఇది ఈడ ఈ ముప్పై ఉంటే ఆడ యాభై చెప్ తున్నారు
అవును ఎందుకు ఈ షాపుల్లో నిజంగానే చిన్నినే నేను ఒకటీ బుక్ ఒకటి తీసుకున్న పిల్లలు గావాలంటే ఆ టైమ్ లో నాకు చాలా టైం లేదనమాట స్కూల్ బస్ ఎళ్ళిపోతుంది పొ అసలు రిటర్నే ఇ చేద్దాం అనుకోవడానికి గ్గుడా నాకు ఛాన్స్ లేదు అసలు, డబ్బులు పే చేసేసాను గూడ. తర్వాత దానిమీద అసలు రేటు ఆళ్ళు తీసుకున్న రేటు ఎం ఆర్ పి కన్న ఎక్కువ.
అంతే
అసలు పిల్లలేంటంటే పిల్లలు ఆ టైం నాక్ కావాలి అంటరు ఆ దాని మీద అసలు ఎంతుందిరా రేట్ ఎంతుందిరా చూద్దాము అంటానికి గ్గుడ వాళ్ళు ఆదర బాదర జేసేస్తరు
అలానే అయిద్ది ఒక్కోసారి
మ్మ్ బయట దాని మీద ఎం ఆర్ పి కన్నా ఇరవై రూపాయలు ఎక్కువ తీసుకున్నారంటే ఎంత మోసం చేసినట్టు అసలు చిన్నపాటి మోసం కాద అది మాత్రం సో ఒక రూపాయి రెండు రూపాయలు కూడా ఎక్కువ కాదు ఇరవై రూపాయలు ఎక్కువ
మళ్ళీ ఫ్లిప్కార్ట్లో ఎక్కువ కాస్ట్ ఉంటాయి మీషో కంటే అదే ప్రాడక్ట్
అవునా ఆ మీషో కంటే అవునవును కానీ అమెజాన్ కన్నా ఏమెజాన్ తో పోలిస్తే తక్కువు ఉంటాయండి
ఎమెజాన్ తో పోలిస్తే ఫ్లిప్కార్ట్ మీడియం ఫ్లిప్కార్ట్ తో పోలిస్తే మ్యావ్ మీషో బాంటది ఫ్లిప్కార్ట్ కూడా అంతే మంచి
కానీ ఫ్లిప్కార్ట్ లో ఏం నేనేం విన్నానంటే సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్స్ ఇస్తారు వాళ్ళు అన్నట్టుగా విన్నా నేను ఇగ వాళ్ళు వీ వీళ్ళు వద్దన్న ప్రాడక్ట్స్ ఉంటాయి మిగిలిపోయిన ప్రాడక్ట్స్ ఉంటాయి కదా అవి పెడతారు వాళ్ళు అందుకే తక్కువ ఉంటాయి రేట్లు అని విన్న ఈ మీషో లో అవే ఆ ఫ్లిప్కార్ట్ లో ఆ మీషో అట్లా లేదులే మీషో లో ప్రాడక్ట్స్ ఇప్పుడిప్పుడు పెంచుతున్నాడు వాడు ఒకప్పుడు ఇన్ని ఇన్ని లేవు చిన్న చిన్న ప్రోడక్ట్స్ అమ్మేవాడు మీషో
అవును
చిన్న చిన్నయే అమ్మేటోడు చీరలు ఇవి ఉండేవి క్లాత్స్ కానీ ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది వాడు బిజినెస్ క్లాక్స్ తోట స్టార్ట్ చేసాడు
అంతే కదా
మ్మ్ బట్టల్ చీరదే అది కూడా చీరలతో మొదలు పెట్టడు ఆ తర్వాత డ్రస్సులు దాకా వచ్చడు ఆ డ్రస్సులు కూడా పోయాయి అంటే డ్రస్సులు పోలేదు డ్రస్సులు, చీరలు అవి కాకుండా ఇంకా వేరే చిన్న చిన్న ప్రోడక్ట్స్ కూడా ఇక తర్వాత స్టీల్ సామాన్లు ఏంటి ఇవన్నీ వచ్చేసాయి ప్లా
ఏంటి ఇప్పుడు ఎలక్ట్రికల్ కి సంబంధించినవి కూడా ఉంటాయి దాంట్లో
అవును ఇప్పుడు ఉన్నాయి అప్పుడు ఫస్ట్ లో లేవు అవన్నీ లేవు
ఇప్పుడు ఏదైనా జనాలు ఇష్టపడుతూ తీసుకుంటేనే కదా డెవలప్మెంట్ చేయాలని
ఈ మీషో లో స్టార్టింగ్ లో చాలా మంది జాయిన్ అయ్యి ఈ అమ్మడం ఇలాంటివి కూడా చేసుకున్నారు కదా మేషోతో కనెక్ట్ అయ్యి
అవునంట
నేను కూడా అట్లా అట్లానే కనెక్ట్ అయ్యా కాకపోతే మనం ఇంత అని మీషో లోకి వెళ్ళి మనం బిజినెస్ చేసుకుంటాం అప్పుడు మనకి కొంచెం తక్కువ రేట్లు పడతాయి వా అంటే మనకి కమిషన్ వస్తదనమాట
ఆహా
తక్కువ రేట్లని కాదు ఆ ప్రాడక్ట్ మీద తక్కువ రేట్ ఉంటది మనకి
ఆహా
అట్లా మనకి అది బెటరే కదా అప్పుడు ఇంకా అలా అని చెప్పేసి అనిపించింది నాకు ఇంగ అసలు అట్లా తీసుకోవడం చాలా బెటర్ అప్పుడు
అంతే కదా ఇప్పుడు ఇలాంటి ప్రోడక్ట్స్ బయటకునే బదులు మీషో లో ఆన్లైన్ షాపింగ్ చేయడమే
కాకపోతే నాకు చేయడం రాక నేనేం చేశానంటే నే నాకు నేనే కొనుక్కున్నా ఇక కమిషన్ వద్దు ఏం వద్దులే ఇవాళ్ళందరికీ ఈ మీషో గురించి చాలా మందికి తెలుసు అప్పటికి
తెలుసు ఇప్పుడు మొత్తం ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ లోపల విలేజెస్ కూడా
ఆ అంటే మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అమ్మే వాళ్ళు అక్కడ చీరలు ఇలాంటివి ఈ స్టేటస్ లో పెట్టేసి ఇట్లా అమ్మడం స్టార్ట్ చేసేసారప్పటికే నాకనిపిచ్చింది ఎంతమంది స్టార్ట్ చేసాక నేనేదో ఇప్పుడు పెట్టినంత మాత్రాన ఎవరు గొంటారు మనకీ మనక్ త ఇప్పుడున్నన్ ఇప్పుడు కొంచం మనకీ ఈ వాట్సాప్ లో నుంచి బిజినెస్ చేయడం ఎలా అనేది ఇప్పుడు తెలిసింది గని అప్పట్లో అంతగా తెలియలే నాకు
మెంట్ని బట్టే గదా ఆన్లైన్ బిజినెస్, ఆన్లైన్ షాపింగ్
ప్పటికే డెవలప్ అయిపోయి ఉన్నారు కనీ ఎవరు గూడ జెప్పలేదు. చెప్తే వాళ్ళ బిజినెస్ తగ్గిపోద్ది గదా
అంతే
అదెవ్వరు జెప్పలేదు ఇప్పుడుకిప్ ఇప్పుడు తెలుసుకున్నేసరికి అందర్ లూ చాలా టాలెంట్ అయిపోయి ఉన్నారు
ఇప్పుడు టాలెంట్ లేకుండా ఆన్లైన్ షాపింగ్ అనేది తెలీకుండా ఎవరు లేరు గని
ఆహ అమ్మడం అప్పట్లో మీషో ఓ వెయిట్ల పెట్టి అమ్మే వాళ్ళు అందరు స్టేటస్ లో షేర్ జేస్తుంటే ఆ ఇంకా తినలేదురా ఇగో ఇప్పుడే మళ్ళీ సాయంత్రానిగ్గుడా వండేస్తున్న నేను అవునా నేను కూడా చెయలే సరే ఓకే ఆ సరే బాయ్